హలో
హాలో అండి
ఆ బావూన్నారా
ఆ బావున్నామండి
ఆ నే ఆ ఎక్కడ నే ఈ మధ్య కొంచం చాలా చాలా వర్క్ అంటే కొంచెం బిజీలో ఉన్నా
ఏంటి పెళ్ళి అన్నారు కుదిరిందా పెళ్ళి
ఆ కుదిరిందండి ఆ విషయమే చెప్దామని చేస్తా అనుకున్నా కాని రో జు మీరు చేసేదాకా నాకు కుదరలే తీరికలేదు. అయితే ఒక ఇంకొక పదిహేను రోజులుంది.
పెళ్ళా
ఆ ఆ
పెట్టుకున్నారా డేటు.
డేట్ పెట్టుకున్నాం పదిహేను రోజులు ఉంది ఇగా ఈ పెళ్లి కార్డులు ఉంటాయి కదా
ఆ ఆ
ఇంట్లో కూర్చోబెట్టి మలవటం ఇగ వాటిని ఎవరెవరి కివ్వాలి ఏంటి అని ఒక బుక్ లో రాస్తున్నాం ముందే
ఆ
ఇప్పుడు ఈ ఈ ఊర్లో ఇంతమంది చుట్టాలు ఉంటారు. ఇట్లా రాస్తాను ఎందుకంటే ఒక్కోసారి మర్చి పోతాం కదా
అవును
అట్లా ఆ విధంగా చెప్తున్నా
ఆ అన్ని పనులు దగ్గరకి వచ్చినాయాండి మరి పనులు అన్ని దగ్గర పడ్డాయా.
ఆ ఆ అయితే ఈ పెళ్లికార్డులు అయిపోయింది బట్టలు కొన్నాము.
ఆ ప
అజా ఆ అయితే జాకీ జాకెట్లు ఏస్ చేసాం మిషన్ మీద
అవున
ఆ మరి అయి చాలా టైం పడతాయి కదా అప్పటికల్లా అందియాలిగా
ముందుగా ఇస్తే వాళ్ళు కూడా వీళ్ళు చూసుకొని కుట్టివ్వాలే ఆ
ఆఆఆ అందుకనే బట్టలు ఫస్టు మొట్ట మొదటి మేము చేసింది కార్డ్లు తర్వాత బట్టలే ఇచ్చేసినాం.
అలాగా
ఆ అయితే ఇంకా ఇది మాట్లా బంగారం అయిపోయింది. ఇంటికి సున్నాలు కూడా ఏప్పిచ్చుకున్నాం.
పెయింట్ వర్క్ అయిపోయింది ఇగా
ఆఆఆ అయితే ఈ టెంటు ఇక్కడ మా వోళ్ళు ఇక్కడ అన్నారు కదా స్టేజు కొంచెం మంచిగా పూలతో చేద్దామంటే లక్ష రూపాయలు అడిగారు.
అమ్మా
ఆఆ అయితే తగ్గియరా అని అంటే లే
ఆ ఒక టెంట్ సామానేనా మామూలుగా డెకరేషను డెకరేషన్ అన్ని ఆ అండి.
అదే ఇప్పుడు స్టేజ్ కావాలి కదా. ఆ స్టేజ్‌కును టెంటు వాళ్ళంతా ఒకటే ఉంటారు కదా.
అవును
వాళ్ళకి అడుగుతేనేమో ఫస్ట్ అయితే లక్ష ఇరవై వేలు అన్నారు వామ్మో అంటే లక్ష ఇక దాన్ని మించి మేమైతే తక్కువకియలేము అంటన్నారు మేం పెట్టేయి ఒరిజినల్ పూలు అండి. మేము పెట్టేయి అని ప్లాస్టిక్ పూల్ గాదండి అని చెప్పి అన్నారు అయితే మేము ఆలోచించుకొని జెప్తాం అన్న
అదేలే వేరేకాడ కూడా కనుకొని చెప్తాంలే అని మీరు చెప్పారు వేరే వాళ్ళకి వాళ్ళు చెప్పలే గాని.
ఆ ఉద్దేశం లేదు మాకిగా.
ఆఆ ఇప్పుడు మన్ని కూడా ఉందండి టెంటట్ను డెకరేషన్ అన్ని ఉన్నాయి.
అవునా మరి మీరే మరి ముందే చెప్తే వేరే వాళ్ళ మాట్లాడకుండా ఉండేవాళ్ళం
మాకు తెలిదు విషయం మేము బీజీలో ఏరేక వెళ్ళి పెట్టాము కొంచెం దూరం ఓప్ ఏళ్ళాము అక్కడ నుంచి వచ్చినకా ఆ ఒకేసారి రెండు పెళ్ళిళ్ళ వచ్చాక ఇబ్బంది అయింది వేరే కారు తీసుకొచ్చి మళ్ళీ మేము తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది
అదే అదే పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇగా మీకు ఫుల్ ఉన్నాలా
ఆ గిరాకి బానే ఉంది మనసుర్ పోదా ఉన్నర్ ఉ తో వాళ్ళు ఉన్నారు మా దగ్గరే ఉన్న మాస్టర్ ఉండు క్యాష్ అంతా మాస్టర్లు ఇద్దరు ఉన్నారు రెగ్యులర్గా ఎప్పుడు మాత్రం పని చేస్తరు వాళ్ళు ఆ డెకరేషన్ వాళ్ళు క్యాటరింగ్ జేసే వాళ్ళు ఇరవై ఐ మంది ఉన్నారు
ఆ మంచిదే
డెక్రేషన్ ఒళ్ళు పది మంది ఉన్నారు
ఆ మంచిది
ఆ మీకూ ఎట్లా కావాలి డెక్రేషను చెప్తే ఇప్పుడు ఎంత మంది ఎట్లా స్టేజీ
మాకు ఈ ఒరిజినల్ పూలే కావాలి అండి ఎందుకంటే ఇగ మా ఇంట్లో వాళ్ళ వారి కుటుంబంలో చిన్న ఇలా ఆస్ట్ అనమాట ఇంకా మంచిగా ఆ చివరి ఆ చివరి పెళ్లి మంచిగా చేయాలి ఇగా పూలు ఫోటోలలో గూడా మంచిగ్ వడాలి కెమెరా మ్యాన్లు అన్నారు కదా మంచి ఉండాలండి అంటే మేము ఆ అదే ఒరిజినల్ పూలు ఉంటాయి కదండి కలర్ కలర్ కలర్
ఆన్ ఉమ్ ఉన్నాయండి ఆ మేము కూడా జనాల పూజ చేస్తాంమండి విజయవాడ నుంచి తెప్పిస్తాం ఎక్కడి నుంచి కాదు ముందుగా మ్ ఆడర్ పెట్టి ముందుగా తెప్పిస్తాం మేము ఫ్లవర్లు అది మె మెటీరియల్ అంతా అక్కడి నుంచి దేప్పిస్తాం.
మరి మాకు మరి మీరే భోజనాలు కూడా మీరే చూసుకోవాలి ఈ స్టేజ్ ఇవన్నీ ఇక మీరే చూసుకోవాలి వాళ్ళకి ఒడ్డించడం ఇగ పెళ్ళికి మాకు టెన్షన్ లేకుండా చూసుకోవాలి మరి మీరు
ఆ టెంటు డెకరేషను వంట అన్ని మీ మాదే ఉంటది
ఆ
తప్ మేమే తీసుకొచ్చి మే అరేంజ్ చేస్తాం మీకేముండదండి మేమే పెడతాం మే తీసుకు చేద్దాం
అదే అండి ఆరి స్కూలు చుట్టాలు వస్తారు మనం
చేరులు పడతాయి మూడు వందల చేర్లు
ఎక్కువే కొడతాయండి. మేము అయితే ఒక రెండు మూడు వేల మంది అనుకుంటున్నాం.
ఆఆ
జనాలు మూడు వే
అదే సిట్, సిట్టింగు మూడు వంద మూడు వందల చేర్లు పడతాయ్ ఉమ్ కూర్చోడానికి టేబుల్ సో యాభై యాభై కుర్చీల్, యాభై టేబుల్స్ ఉంటాయ్.
ఆ
క్చే టేబుల్కి ఐదుగురు ఏసుకున్నా రెండు వందల యాభై మంది, రెండు వందల యాభై చైర్లు ఏస్తారు. ఒకొక్క యాభై కుర్చీలు పై బాగైతే ఉంటాయ్. అ
అయితే వేజు గావాలే నాన్ మాంసాహారం తినే వాళ్ళు మాంసాహారం తిన్నానోళ్లు గూడా ఉంటారు గదా.
అవును
అందుకోసమనే మేము ఆ ఎవరైనా కూరగాయలు గవాలంటారు గాద్. రా వాళ్ళకి ఆ వంట కూడా జేయాలి ఇదే గాదు మరి
అదే అండి. మరి మేకన్ తెప్పిస్తున్నారా మటన్ ఉహ్ ఉహ్ ఏట్లా
ఏ మేవింకా మేకలు గూడా తైపే హైడు ఈ పట్టణాల కేళ్ళి మోసం ఉంటది అంటున్నారు.
ఆ మీకు కూ మాక్ అదే సంతలకెళ్ళి కొనుకొచ్చి కోసి ఇయాలంటే కొద్ది రిస్ ఫేమ్ ఒకే కాడా మేకలున్నాయ్. మాకు తెలచ్చిన మేకలు గూడా ఒక్ కాడ ఉన్నాయ్ వాళ్ళు కేజీ ఆరోందాలు. చెప్తారు గాని ఒక పది రూపాయలు అటిటుగా మాట్లాడుక్ కోచ్ దగ్గరగ్ బోయి
అదే
ఇగా వేరిగింది కొద్దుగా, పాతిక రూపాలు వేరిగినయ్. మొత్తం మన ముందే కడ్ జేచి మనకేస్తారు.
అదే మీకు వాళ్ళతో డీలింగ్ ఉంటది గదా, ఎందుకంటే మీకు పెళ్ళిల్ అన్ అంటే మీకు వాళ్ళకి ఎన్నో జరుగుతాయ్ గదా.
ఆ మా ఊల్ మా దగ్గరా కాడ్ జేస్ ఏస్తరు. మన మనిషి బోయ్, పొద్దున్న తెల్లరు గట్లా, నాలుగు గంట్లా బోయి కూర్చుంటే వాళ్ళు మన ముందే మన తన్ రేంజ్షుకు మనం జూపించిన మేకలు గోసి మనకి జోకిస్తారు వాళ్ళే. రేటి ముందే మాట్లాడుకొన్ కొన్ తడ్వాన్స్ ఇస్తే వాళ్ళు ఆ కాడ్ జేసిస్తారు మనకి ఆ రోజు
అదే అదో
రేయా వంద కేజీలు వడతాయండి. నూట యాభై కేజీలా.
కింటా
అలాగే అండి అది గూడ్ జేబద్ధం మీరు వస్తే స్మరిషు మీకు డెకరేషన్ గూడ మాట్లాడదాం తక్కువలో చేద్దాంలెండి. మనోళ్లు గదా మీకు ఎక్కరేషు జే మొత్తం టెంటు సామాను. వంట మొత్తం ఊహో చూసి మాట్లాడదాంలేండి.
అదే అండి మా బాధ గూడా
ఆ ఇప్పుడూమ్ రెండు వేల మంది అంటున్నారు గావట్టి వంట మాస్టర్థో మాట్లాడి మీతో మాట్లాడుతావండి. ఎంత అడుగుతాడో ఆయన అడిగిన దాన్ని బట్టి మీరు జూస్ మా, మాది ఓన్లీ డెకరేషను మాకు వంటయన మాకేప్పుడు వస్తనే ఉంటాడు. ఆయన ఇంగ వంటని బట్టి ఆయన మాట్లాడ్తాడు.
ఇగ పూలు అంటే మీరే తెచ్చుతారు. దానికి సంబంధిచిన సంబంధించిన ఏ. ఉంటాయి గాక్క అవి కూడా మీరే దెస్తారా గుడ్డలు. ఆ అదే అక్కడక్కడ పెడతార్గా కలర్ కలర్ ఆయి కడతారు కదా.
ఆ ఆ ఆ
ఆ ఆ
డిజైన్, డిజైన్ పూలు
ఆ అది ఆ అవి.
డిజైను, పూలు కూడా మాయే అన్ని ఉన్నాయి. మేమే అరేంజ్ చేస్తాం మొత్తం మీకు ఏ ఏ లే రాకుండా చూసుకుంటాంలేండి. మీరు అనుకున్నట్టు మీకు కొన్ని ఫుటోలు పంపిస్తా చూడండి. అది చూసి మా సెలక్ష చేయండి ఇప్పుడు మెయిన్. స్టేజ్ మీద కూడా ఏ, ఏ డెకరేషన్ ఎలాగుండాలి ఏందనేది ఒక ఐదు, ఆరు ఫోటోలు పంపిస్తా దాని. సెలెక్ట్ చేసి అది చెప్పార అనుకోండి. మేము ఆయ ఆ పూలు తేటానికి ఆడరిస్తాం అనమాట.
అయితే ఈ మధ్య ఎన్ని చేసారండి? ఎలా, ఎన్ని డెకరేషన్లు చేసారు ఈ మధ్. ధ్యలో ఒక రెండు, మూడు నెలలల్లా.
అ మాకు ఒకే రోజు రెండు వచ్చాయి. మేము ఇక్కడ తిరుగుతూనే ఉన్నామండి ఐద, ఆరు వచ్చినాయి ఈ మధ్యనే. మేం వస్ ఆ ఈ సంవత్సరం బాగా. పెళ్లిళ్లు జరిగినాయి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు . స్టేజి అరేంజ్ చేయాలి, మంచిగా ఉండాలే కొందరు క్లాస్ గా వెరైటీ కొత్త మాలు చేయాలని చెప్తున్నారు. వాళ్ళు చూసిన మాళ్ళు కూడా మేం చేయమంటే, అవి చూసి మేము కూడా చేస్తన్నాం.
అదేలే కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళకి, పోయినప్పుడు ఆకర్షింపబడి లేకపోతే, పో ఫోన్లల్లా జూసి చెప్తారు.
మేం కూడా వస్తాంలేండి, మీ దగ్గరకోచ్చి చూసి మీకు చెప్పి మీతో మాట్లాడి. కొ త్త డిజైస్ చూడండి ఇప్పుడైతే సెలెక్స్ చేసేయండి.
స్టేజ్ కు మా దగ్గర అయితే, పక్కన చాలా ప్లేస్ ఉందండి. ఒ క్క ఏడు సెంట్ల వరకు ఉంది. ప్లేస్ సరిపోద్దా అండి మరి.
సర్పోద్దాండి ఏడు సెంట్ల అంటే సరి.
ఆ ఏడు సెంట్ల వరకు ఉంటది ప. కన్పుల ప్లేస్ ఆ.
స్టే స్టేజ్ ఎలా వేయాలా ఏంది?
ఆ
ఎన్ని బ పడతాయని చూసుకొని మొత్తం. వచ్చి రేటు మాట్లాడుకుంటాంలేండి, మరి మొత్తం వేరే వాళ్లకి చెప్పకండి మరి ఇగ. మేం ఉన్నాం కదా మీకు, ఆ ఇంతకు ముందు కూడా మీ దగ్గర వేసాము మీకు. ఇంత ముందు వేసాము చూస్ మీరు. గుర్తుందా అండి మీకు.
లేదండి అది లేకనే వేరే, వాళ్ళు మాట్లాల్యా లతే మాకేం కర్మ మీకే.
అక్కడ వాళ్ళు చేశారు కదా వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు అడగండి వాళ్ళు ఎలా చేస్తారు ఏందని కూడా వాళ్ళు చెప్తారు నేము కూడా మక్ ఆ మీకు ఏ మా మాట్ రాకుండా మొత్తాంనికి మీ ట్యాంక్ళ మము అందిస్తాం మీ పక్కా పూలతో మొత్తం వెరైటీ
ఆ స్టేజ్ కూడా కొంచెం పెద్దగా ఉండాలి
సరే మీరు అను మీకు ప్లేస్ ఉంటే మేము మంచిగానే చేస్తాం ప్లేస్ ఉంది అంటున్నారు కదా మంచిగానే
ఆ పక్కమ్మటే ఉంది ఇంటి పక్క అమ్మటి
ఖాళీ ప్లేస్లు అంటే మంచిదే భోజనాలు కూడా అక్కడ కదా పక్కన అండి ఇంకా ప్లేస్ ఉందా ఇప్పుడు స్టేజీ
అక్కడ ఇంకంది ఇంకా పక్కన ఇంకొక మూడు సెంట్ల వరకు ఉంది
అదే ఇప్పుడు టెంట్ కు వేరేండాలి ఇప్పుడు స్టేజ కు వేరే ఉండి కదా స్టేజి
అదే అదే ఇగ అటు ఇటు మొత్తం ఒక పది సెంట్లు వేసుకోండి
ఓకే ఓకే
అలా అయితే ఏం కాదు కదా
చూస్తామండి వచ్చి చూసి మాట్లాడే మీతో మొత్తం మాట్లాడదాం అన్ని వివరాలని చెప్తాము
ఆ స సరే అండి ఇగో ఇంకొక వారం రోజుల లోపు ఉంది కాబట్టి
ఆ
మీరు వచ్చేస్తే మీకు ఎంతనో డబ్బులు కూడా తీసుకొని అడ్వాన్స్
సరే అండి
మీ కూడా ఒక కార్డు పంపిస్తాను
పంపించండి
ఆ అందరు రావాలి
ఆ ఆ మేము కూడా పిల్లల అందరికి చెప్తే వా టైం కి ముందుగా ఉండాలి కదా ప పెళ్లి కంటే ముందే వచ్చి మూడు రోజులు
సరే అండి మరి ఉంటాను ఆ ఆ ఉంటా అండి
మా మంచిదండి
ఆ సర్ ధన్యవాదాలు
అలాగే అలాగే అండి
నా